గుడ్ ఈవెనింగ్ మేడంమ్ హలో మేడం గుడ్ ఈవినింగ్ మేడం ఈవెనింగ్ మేడం
ఆ గుడ్ ఈవినింగ్ చెప్పండి ఆ బాగున్నా మీరు బాగున్నారా
ఆ మేము కూడా బాగున్నాం మేడం
చెప్పం ఆ అయింది మీది అయింది
మేడం లేదు మేడంమ్ మాది ఇంకా కాలేదు మేడం అన్నారు ఏం చేశారు మేడం ఇలా స్పెషల్ ఏం చేశారు డిన్నర్ లో
ఇవాళ పెసరపప్పు చేసినాం
పెసర్ పప్పు చేసారా మేడం మేడం అది ఎలా చేస్తారు కొంచెం నాకు చెప్ప
అది పెసర్ పప్పును ఇంకా అది నాన్న పెట్టాలి నానాబెట్టి నానాబెట్టి ఇగ నూనె పోసి అది మిరపకాయలు జీలకర్ర ఇంకా అది ఆ ఉల్లిగడ్డ ఏసి కొంచెం ఆ అచ్చిన తర్వాత అదే అల్లం వెళ్ళి పేస్ట్ ఏసి ఉప్పు కారం పసుపు ఇవి అన్నీ ఏసుకొని
హ్మ్
మళ్ళా పప్పు ఏసీ ఆ వాటర్ ఎస్
హ్మ్ మేడమ్ ఎంత సేపూంచాలి అది మినిమమ్
అది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ దాకా ఉంచితే అయిపోతది
ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పెడితే అయిపోతదా మేడం పప్పు అయితే మేడమ్ ఇప్పుడు మీకు ఈ మధ్యల ఫెస్టివల్ ఒకటి బక్రీద్ అయింది
ఆ అయింది
అయితే మేడం ది మీరు బక్రీ
బక్రీద్ రోజు మేము బా బిర్యానీ చేస్తాం
బిర్యానీ చేశారా మేడం
అవును షిర్ కుర్మా బిర్యానీ చేసిన్నామ్
మేడం షూర్ కుర్మ మీ మీరు చేశారా మీ మమ్మీ చేశారా
ఆ మా మమ్మీ చేసింది
షీర్ కుర్మా చేసుడు
ఆ వస్తది
మేడం అది చెప్తారా ఎలా చేస్తారో షీర్ కు
అది ఫస్ట్ దా నెయ్యి ఏసి డ్రై ఫ్రూట్స్ ఏసి సేమియ యేసి మంచిగా ద టార్ ఇట్లా ఇట్లా చేసి చక్కెర ఎస్తా చక్కెర ఎస్ తినంక మళ్ళా పాలేసి
హ్మ్
ఆ అయిపోతది పాలేస్తే
పాలేస్తే అయిపోతదా మేడం
అవును
ఇంకా మేడం దానిపైన మరి అది ఏసిన తర్వాత సేమియాలు ఏసిన తర్దా కొంతమంది ఏం చేస్తారంటే ఒకటి చిన్న గింజి గంజులో
ఆ ఆ ఆ అది ఎకు అది అది ఎక్కువ పైన కనబడాలని అట్లా ఏసుకుంటారు
ఆహా ఎలా ఎలా ఎలా బాగుంటది మేడమ్ ఫస్ట్ కల్ ప్పింది బాగుంటదా లేకున్డా పైన ఏసింది బాగుంటది మేడమ్
ఆ ఫస్ట్ ఏసినఏ మంచిగ ఉంటది ఆ అ ఆ కొంచెం టెస్ట్ వేరేవస్తది ఆ
ఉ హు మేడం మరి మీరు బిర్యానీ చికెన్ బిర్యానీ అండినరా ఆ రోజు
ఆ చికన్ ఆ చికెన్ బిర్యానీ అన్డినామ్
అవును మేడం చికెన్ బిర్యానీ ఎలా చేస్తారు మేడం మీరు
చికెన్ బిర్యానీ ఫస్ట్ చికెన్ని కడివి ఒక బ బయళ వేసి నిమ్మకాయ రసం కర్డ్ ఆ ఓ సాల్ట్
సాల్ట్
ఆ కారం పసుపు
హు
ఇవి మొత్తం మంచి గా చేసి వస్తాం ఆ గరం మసాల్ ధనియా పౌడర్
అన్ని వేసుకొని ఫస్ట్ ఒక చికెన్ లా కలుపుకోవాలి
ఆ కలుపుకొని ఉంచుతాం పుదీనా ఆ పుదీనా ఆనియన్స్ ఇవి అన్నీ ఒక థర్టీ ఆనియన్ సూ అట్ల
పచ్చి అ కొంచెం నూనెలు ఏయించిన
నూనె ఎలా అంచి
నూనెలా ఏయించి కొంచెం బ్రౌన్ కలర్లా
ఆ అట్లా ఉంచుస్తాం థర్టీ మిని మళ్ళా వాటర్ వేసి తది బియ్యం వేసి కొంచెం అయినంక ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినంక బియ్యం దాని మీద దాని వేస్తాం ఆ బాయిల్లా చికెన్ బాయిల్లా వేసి మళ్ళీ అయినాక ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి బంద్ చేస్తాం
హు అంటే మేడం మీరు వేసేటప్పుడు ఇప్పుడు ఏది రైస్ వేస్తారు కదా చికెన్ లా గంజులా మొత్తం అయిన తర్వాత మీ రైస్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ పర్సెంట్ అయిన తర్వాత రైస్ స్టవ్ మీదకెళ్ళి తీసి దాంట్లో వాటర్ తీసేసి ఆ ఒక గిన్నెల రైస్ వేసేసిన ఆ తర్వాత మీరు చికెన్ ఏదో మెల్ట్ చేసి ఉంచు చికెన్ పైన మీరు ఏంటి ఈ రైస్ అనేది వేసేస్తారు ఓకేనా అయితే దాని మీద చికెన్ వేసేసిన తర్వాత మేడం దానిపైన మీరు కలర్ ఫుడ్ ఫుడ్ కలర్ వెయ్యరా
ఆ ఫుడ్ కలర్ వేస్తాం మల్ల పెరుగు వేస్తాం పుదీనా వేస్తాం నిమ్మకాయ రసం
అన్నిటి ఆనియన్ అన్నిటి వేస్తాయా అయితే మేడం ఫుడ్ కలర్ మీరు ఏంలా కలిపి వేస్తారు మేడం ఓన్లీ వాటర్ లా కలుపుతారా లేకుంటే నిమ్మరసం లా కలుపుత
నిమ్మరసంలా నిమ్మరసంలా వేస్తాం
ఆహా
ఆ అవు పాలలా వేస్తారు నిమ్మర రసం లా వేస్తారు
హు అయితే మేడమ్ మీరు దాని తర్వాత చికెన్ మూతా పెట్టేస్తారా, లేకుంటే ఏదైనా క్లాత్ అనేది దాని గంజు మీద ఇట్లా పెట్టి క్లాత్ వేస్తారా
ఆ క్లాత్ వేసి దాని పైన ఒక బండ పెడతామ మూత పెట్టి అవును ఉ
ఉ అలా చేస్తారానండి మేడం మీ ఎంత ఎంత టైమ్లా అయితది మేడం
ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతది,
హాఫ్ అన్ అవర్ ఉంచాలా మేడం అప్పటికి ఆల్మోస్ట్ మీది ఎయిటీ పర్సెంట్ రైస్ అయిపోయి ఉంటది, దానికి మళ్ల ఇంకా హాఫ్ అన్ అవరా
ఆ ఒక ట్వంటీ ట్వంటీ మినిట్స్ అన్నా ఉంచాలి ఇగ
ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఉంచాలి, అప్పటికి చికెన్ అనేది ఆల్ ఆల్రెడీ మీరు మిక్స్ అవన్నీ వేసేసేసరికి చికెన్ వండితే అయిపోయి ఉంటది.
ఉం ఆ నేనైతే ఉంచుతా ఇట్లా ట్వంటీ ట్వంటీ కూల్గా ఉండి మధ్యానం దాకా బ ఆ
అంటే మార్నింగ్ మాదికైతే మేడం చూడండి మాదికు మార్నింగ్ మార్నింగ్ ఫుల్ ఎండ ఉండే మేడం పన్నెండు ఒకటి ఇంటి వరకు ఆ తర్వాత మ ధ్యానం కొంచెం ఎండ అనేటి మబ్బు రెండు రావడం జరిగింది
ఆ ఇప్పుడైతే కూల్గా ఉన్నది వెదర్
కూల్ ఉంది అవును కూల్గా ఉంది వెదర్ మేడం ఇంకా గాలి కూడా నడుస్తుంది, మా దికై తే మీ దిక్కు కూడా నడుస్తుంది, మేడం గాలి
ఆ నడుస్తుంది,
ఉం ఉం గాలి మీ కూడా వస్తుంద, మేడం
అవునవును రేపు ఏమ్ వండుతారు మీరు మీరాగ ఉన్నది కదా
మా రేపు మేడమ్ మేము ఐతే రేపు మాకు ఒక చిన్న ఫంక్షన్ ఉంది, మేడం రేపు లేకుంటే ఫిష్ తెచ్చేవాళ్ళమ్ మేడం, తోటి ఇయాలనే ఫిష్ చె ఫిష్ తెచ్చేట వాళ్ళం ఏమైందంటే ఇలా తెస్తామంటే ఇక వద్దు ఆ ఫిష్ తెస్తే మేడం ఒక రెండు రోజులు అయితే తినబడు దానికి అయితే దాని గురించి మళ్ళా మాకు రే పొద్దు గాల ఫంక్షన్ ఉన్నది, మామ బిడ్డది ఎంగేజ్మెంట్ ఉన్నది మేడం,
ఆ
అయితే అటు పోయేది ఉన్నది, అయితే కొంచెం అందువల్లే సరిగా వద్దు అని చెప్పారు, మా వాళ్ళు ఆ ఎంగేజ్మెంట్ తర్వాత తెద్దాం కానీ అని చెప్పేసరికి సారి తెేలేదు, మేడం అయినా ఇవాళ ఇవాళ రెండు రోజులు లివ్ గోరమైన రేటు ఉన్నది మేడమ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కేజీ ఉన్నది మేడమ్ ఫిష్
ఆ
లేకుండా మినిమం టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఇట్లా ఇచ్చేవాళ్ళు, ఈ ఆటి రోజున ఈ ఆట నిన్న రెండు రోజులు ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ రూపీస్ కేజీ
ఆ ఇప్పుడు అందరు తీసుకుంటారు, కదా మీరగాన్ని
ఆ మీరాగణి అందరూ ఈ సారికి ఏందంటే ఇగ మిరాగ్ గంటే తాగి అందరు ఫిషే తీసుకుంటారు, కదా మేడం అది ఫస్ట్ నుండి వచ్చిన ఆచారం కదా ఈ రోజు తినాలని ఏదో ఆశతోని ఏదో పోయి తీసుకుంటారు, అందరు ఉం ఆశతోని తీసుకుంటు పట్టే దానికి ఇయల ఫో దాని డిమాండ్ ఎక్కువ ఉంటుంది, మేడం
ఆ ఒక టూ డేస్ ఉంటది, ఇట్లనే
అవును మేడమ్ టూ డేస్ మొత్తం టెంట్లు గింటలు ఎసి అమ్ముతున్నారు ఇన్ని రోజులు ఇలా అమ్మే వాళ్ళు కానీ ఇప్పుడు టెంట్ గింటేసి ఎందుకంటె ఈ రెండు రోజులు ఆల్లకు పెద్ద పండుగ గా ఇది
అవ్ అవ్
మ్ మేడం మరి మీరు తెలేదా ఇయాల మీరూ కదా మరి మీరు తెచ్చారా లేదా ఫిష్ మరి
ఆ మేము ఇంకా తేలే ఇవాళ ఇవాళ మా ఇంటికి చుట్టాలు వచ్చిండ్లు ఐతే
మ్ మేడం ఆ
ఆ రేపు తెస్తాము
రేపు తెస్తారా మేడమ్ మ్ మ్ మీరు తింటారా మేడం
ఆ తింట
ఎలా మేడం అంటే మీరు కర్రీలా తింటారా లేకుంటే ఫ్రై తింటారా
ఆ రెండు ఇంకా బాగుంటది
ఈ రెండు అంటే అలా లేదు మేడం రెండు ట్లా ఏదైనా ఒకటి ఛాయిస్ ఉంటది కదా మేడం ఫ్రై డ్ ఫ్రై అంటే ఇంకా బాగుంటది కర్రీలో అయితే కొంచెం బెటర్ కర్రీలో అయితే ఆల్మోస్ట్ అందరు తింటారు కొంతమంది తినారు కదా కొంతమంది ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ ఫ్రై ఎక్కువ తింటారు ఇప్పుడు మా బ్రదర్ ఉన్నాడు అయితే మా బ్రదర్ కర్రీలా తిన్నాడు మేడం ఓన్లీ ఫ్రై తింటాడు
ఆ ఫ్రై పీస్ అవును ఫ్రై పీసెస్తే బాగుంటాయి
ఆ ఫ్రై చేసింది బాగుంటది కదా మేడం అదే అడుగుతున్న మరి మీకు ఏమి ఇష్టం అని మరి కర్రీలా ఇష్టమా మరి ఫ్రై చేసింది ఇష్టామ మేడం
ఫ్రై చేసిందే బాగుంటది
ఫ్రై చేసింది బాగుంటుంద మేడం
ఆ అదే ఇష్టం
మేడమ్ అది ఎలా చేస్తారో తెలుసా మీకు కొంచెం చెప్తారా మేడమ్ నాకు కొంచెం ఎలా చేస్తారు కొంచెం ఫ్రై నేను కూడా నేర్చుకుంటాను నేను కూడా
ఆ అయి అది ఇందా
ఫిష్ ని కడుక్కోవాల మేడం ఫస్ట్ ఆ ఫిష్ ని కడిగి అల్లం వెల్లి గడ్డ పేస్ట్ ద్ క కలిపేయాలా మొత్తం ఫిష్ లా
ఆ కలిపేసి ఉప్పు కారం పసుపు ధనియాపౌడర్ గరం మసాలా ఆ ఆ ఒక్క నిమ్మకాయ
ఇన్ది కలుపుకోవాలా మేడం అంన్ల
ఆ కన్ కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆ ఏదియాలి మంచిగా ఉంటది
నిమ్మరసం అయితే కొంచెం పుల్లగా ఉంటది కద మేడం ఆ అయి తరువాత దాని తరవాత ఏం చేయాలే మేడం
అది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచాలి
ఆ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచిన తర్వాత కడాయి ఉంటది గా కడాయిని వేడి చేసి నూనె వేసి దాని మీద స్టవ్ మీద ఫ్రై చేయాల మేడం
ఆ ఫ్రై చేసి తీస్తే మంచిగా ఉంటది ఇంకా కాన్ఫ్లవర్ ఉంటే అది ఇంకా వేసుకోవాలి
అంటే దీంతో దీంట్లోనే ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసిన తర్వాత
ఆ ఆ దాంట్లనే కం కలుపుకోవాలి
ఇంకా బాగుంటుందా మేడం అది
ఆ బాగుంటది
మీరు ఎలాటి ఎలా నెలలో యొక్క రెండు మూడు చోట్ల తింటారా మేడం మీరు బాగా ఎక్స్పీరియన్స్ గా చెప్తున్నారు
ఆ ఆ
మీరు నెలలో ఒక రెండు మూడు సాట్ల తింటారా? అదే మీరు చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు దీని మీద అవగాహన ఎక్కువ ఉన్నది మీకు
అవు అవు
ఉమ్ థ్యాంక్ యూ మేడం ఈరోజ మీరు చాలా విలువైన టైం నాకు ఇచ్చి నాతో మాట్లాడినందుకు చాల చాలా థ్యాంక్ యూ మేడం ధన్యవాదం ఈరోజు మీకు శుభదినం కావాలని కోరుకుంట్
ఆ సరే థాంక్యూ